నమస్కారం అండి ఏం చేస్తున్నారండి శుభ మధ్యాహ్నం అండి
ఆ మధ్యాహ్నమా ఇంకా కాలేదు కదండీ ఏం చేస్తున్నారు బాగున్నారా అండి. మంచిగున్నారా ఆ మంచిగానే ఉన్నామండి
ఏం చేస్తున్నారండి మరి మీరు
ఏం లే అండి కళాశాలలో ఉన్నాము
అవే ఏం చెప్తున్నారు మరి కళాశాలలో మీకు ఏమైనా చెప్
అంటే మాకు ఒక అసైన్మెంట్ ఇచ్చింది అసైన్మెంటే రాశాను
అవునా అంటే ఇప్పుడు కూడా చిన్నపిల్లలు అండి ఇంకా అసైన్మెంట్లు అట్లాంటివి ఇవ్వడం
అంటే ఇస్తారు కదా ఏమన్న కాలేజీలో
అవునండి ఫైవ్ మార్క్స్ అంటే ఐదు మార్కులు అట్లా వాటికా అండి
ఆ ఆ ఐదు మార్క్లు అండి వాటికి
అవునా ఇంకా రికార్డ్స్ అయి ఇయ్యి ఉంటాయాండి మీకు
ఆ రికార్డ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి మాకు
ఎన్నుంటాయండి మరి ఈ సెమ్లో మీకు
అర్ధం కాలే అండి
ఉంటాయండి మీకు రాయడానికి
త్రీ ఉంటాయండి ఆ మూడు ఉంటాయండి
అవునా ఏం లేదండి మా ఇంట్లోకి ఇందాక సొప్ప కోసేసామండి
ఆహా మీ అమ్మ, నాన్న బాగున్నారా? మంచిగా ఉన్నారా ఆ ఆ మంచిగానే ఉన్నారండి
సొప్పు అంతా కోసుకుపోయిందండి ఈ రోజు అంగి తెచ్చుకోలేదండి ఏ తెచ్చుకోలేదండి తన అయిపోతే పోదాం అనుకుంటే వాప తప్పకోసే బిడ్డ అన్నాడు కతం అలా తిరిగి కోస్తాంటే మొత్తం కోసుకనిపోయిందండి తినలేదండి మేము ఇంకా తినాలి
వాహా ఇప్పుడు ఎందుకు ఏమైందండి ఎంతగానో
అంటే అంటే వేరే ఇంకా పొద్దుగాల ఏం చేసినామంటే మేము చాలా అప్పలేసుకుని తిన్నాంమండి
ఆ
ఇక అట్లని బాయ కాడికి వచ్చినామండి ఇగ అన్నం తినకుండా సరే తొందరనే ఇంటికొస్తా కదా అనుకోలే కానీ మా బాప ఏమన్నాడంటే కొసేపు ఉండమన్నాడండి ఇప్పుడు ఇంటికి పోదాం అనుకుంటే ఇక్కడి చేపలకూర తె తినబుద్ది అవ్వట్లేదండి ఇక్కడ
మరి ఎట్లా అండి ఇప్పుడు మీకు ఇప్పుడు భోజనం ఎట్లా
మాకు భోజనం ఇంటికి పొయినంకనే అండి ఎప్పుడు పోతునో అదే మా కొంచెమైనంక ఫోన్ చేషి సొప్పోవు చూసినా అయిపోయింది అమ్మ గుడ గడ్డి కూకింది అని జెప్పి ఎల్పోన్
ఆహా ఆ సొప్ప ఎడ్లకేసుర మీరు తింటర అండి
అంటే మీక్ మీరు వస్తే మీకు కూడా ఏస్తమండి ఎవరికి
అంటే ఆ సొప్ప దేనికేసుడని అట్లా తెలియదు కదండి మాకు తిదండియస్
అంటే బర్లుంటే బర్లకు గుడ ఎయచ్చండి కానీ మా కాడ బర్రలెవ్వు
అవునా ఆహా అతమేది ఆ బర్లంటే బర్లు గుడా దింటయా అండి
ఆ బర్లు తింటయండి ఎడ్లు తింటయండి ఇంకా దున్న పోతులు అంట్రు కదండి దున్న పోతులు తింటయండి
అవునా మీరంటే మీరు ఓన్లీ మీరే చేస్తారా లేకుంటే మీ కో కైగిళన్ కైగిళని ఇట్లా పెట్టుకుంటర అండి
ఏంటిదండ్
మీరు మీరే పని చేస్తారా ఎవరైనా వర్కర్లు ఇట్ల పని చేసే వాళ్ళని పిలుసుకుంటర
ఆ కూలొల్లొస్తరండి పనులు చ పనులు చానా ఉన్నప్పుడు వస్తారండి కొంచెం ఉన్నప్పుడు మేమే చేసుకుంటామండి
ఆహా పొలమెంతుంది
నాకు తెల్వదండి పొలం ఎంతుందో చెలకెంతుందో
తెల్వదా
మీద్మీది తెల్
ఆ తెలుసండి మా మాకు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉందండి
అవునా అండి మీరు ఒక్కరేనా అండి మరిగ
ఆ మేమొక్కరమేనా లేదండి మా మా అన్నయ్య ఉన్నాడు మా చెల్లుంది ఆ తమ్ముడు గూడ ఉన్నాడండి
అమ్మ మీరు నలుగురా అండి అసలు
అదే
అవునా
మాదొక పెద్ద కుటుం ఏ కాలే అండి మా చెల్లె అంటే మా అందరికంటే మా చెల్లె అందరికంటే మా చెల్లె
అవునా అంటే మీ చెల్లకే ఇస్తారంటగా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు చెల్లకేసిస్తార ఇగ
పదినాలాలి
మరెంత ఇస్తారండి మీ చెల్లెకి కట్నం అంటే మేమ్ము అబ్బాయి ఇప్పుడే చూసి పెడతం మండి మీయ మీ చెల్లెకి
ఆ అబ్బాయి అంటాండి అబ్బాయుంటే చూడండి మంచిగా అబ్బాయి ఉండాలి కాని ఇప్పుడే చేసుకోమండి మా పెళ్ళిళ్లు కాలే
అంటే ఎవరైనా చెల్లి పెళ్లి చేసిన తర్వాత అన్న చేసుకుంటారు కదండి అందుకే అడుగుతున్నా అవునా అవునా మరి మీ పెళ్ళిళ్ తొందర చేసుకోండి మరి అంటే మీ పెళ్ళిళ్ళ్ అయిపోయి అది ఇదై
తక్
ఏంటిదండి
మేము చేస్తున్న గాని జాబ్ లో జాబు జాబ్ చూసుకోవాలా అండి
అవునండి చూస్ అంటే ఇంక మీ చదువు అయిపోలేదు గదండి ఇంకా పూర్తి అవ్వలేదు గదా
అయిపోలే.
అయిపోయినాక చూసుకుంటారు కదా ఎట్లాగో. అంటే ఇక జాబ్ వచ్చిన ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తీసుకుంటార అండి. ఏ పల్లి.
ఆ నేను తీసుకుంటామండి అట్లా. ఆ.
ఓహో ఇంకేం చేస్తారు. సారంండి ఇంకేం చేస్తున్నారు మరె పొద్దుగాల ఏం ఇస్తున్నారు తినడానికి.
పొద్దుగాల ఉమ్ ఏం లేదండి. హ్మ్ నార్మల్గా ఇడ్లీ తింటాం మేము మార్నింగ్ పొద్దుగాల. ఆ ఇడ్లీ తింటామండీ రోజు.
వామ్మో అసలు ఎట్లా తింటారండీ రోజు ఇడ్లీ.
అంటే మేము మా మేము చేసే ఇడ్లీలు అన్ని రుచికరంగా ఉంటాయి కండి అందుకనె.
అందులోకి చట్నీ తీసుకుంటారు కదా పచ్చడి అది ఏం చేస్తారు అంటే పు. పుట్నాలు ఉంటది ఇప్పుడు పల్లి చట్నీ ఇట్లా అన్ని అంటారు కదా‌.
లే పల్లీలు ఉంటాయండి.
పల్లి చట్నీ చేస్తారా అండి మీరు. మీకు పల్లీ చట్నీ ఇష్టమా పుట్నాల చట్నీ ఇష్టమా అండి.
నాకు పల్లి చట్నీ అంటేనే ఇష్టమండి.
అవునా అది బాగుంటదండి అంటే మా చిన్న మా అక్క వాళ్ళ ఇంటికి నేను ఒకసారి పోయినప్పుడు. మా అక్క చేసిందండి బాగుందండి అసలు ఇడ్లీలు కూడా సూపర్ వచ్చినాయింటే. కొన్ని టైప్ ఉంటాయి కదా అందులో‌.
ఆహా అంటే మీకు మీకు అక్కలు కూడా ఉన్నారా అండి. అవునా అన్న. మంటే మీ మీ. అంటే మీ డాడీ గిట్ల ఏం చేస్తారండి మీ బాపు.
మా బాపు ఏం లేదండి వ్యవసాయమే చేస్తాడు మా బాపు.
ఆహ.
ఉహు.
అవు నీకొ ఒకటి చెప్పాలండి మొన్న మా నాన్నమ్మకు ఆ ఇరవై లక్షల రూపాయలు దొరికుంది.
అవునండి ఎక్కడండి.
ఇక్కడ మన ట్రైన్ లో పోతుంటే రెండు లక్షలు దొరికినాయి.
అవునా అండి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేద అంటే పోయినాయి అని ఎవ్వరు చెప్పలేదు అట్లా.
అంటే పోలీసు లో కంప్లైంట్ ఇచ్చినాం గానీ. ఇంకా పోలీస్ లెవెల్ రెస్పాండ్ చెప్పినామండి మేము చాలా మంచి‌. చల్లమండి అందుకని.
అవునా తీసుకున్నారాండి మరి అంటే పోలీస్ స్టేషన్ లో పెడితే మరి తెలియదు కదా అండి వాళ్ళు కూడా తినే రకాలు.
అంటే ఇక ఇక వాళ్ళు ఇష్టం కదండి మాకు దొరికినాయి కాబట్టి మేము చెప్పేసినాం.
అవునా అంటే మీ అట్లా అనౌన్స్. అ చెప్పడం వల్ల అందరికి చెప్తే తెలిసిపోతుంది కదా అని మళ్ళీ వాళ్ళు చెప్తారో చెప్పరు అంటే నమ్మకం ఉంటే. ఉండదులేగని.
అ మేము అందర చెప్పేస్తామ అండి మాకు అట్లా ఏము ఉండదు మాకు పరాయసమ్ అనేది వద్దండి.
అవునా నిజమా అండి.
ఆ.
పరాయి చే సో మేముమంటారు కదండి ఛత్రాలు తెలుసా అండి మీకు.
అర్థం కాలేదు అండి ఆ శాతరాలు తెలుసండి.
ఒకటి ఏ చెప్పండి ఒకటి దాని అంటే అర్థం చెప్పండి.
ముసలోడు అయితే అది గానే కాదు.
అంటే ఎవరైనా ఇయ్యొచ్చు కదా‌.
అంటే మానకు తెలవదు కదా అట్లా అని.
అవునా నిన్నమ్మా అక్క కూతురండి ఒక శషాత్రం ఇస్తుందండి అంటే ఆ దొంగలు వడ్డారునేద కుక్కం మురిగినట్టు అని ఆ తను చిన్నపిల్లనేనండి అయన శషాత్రాలు వేస్తుంది మామిని వేసింది మళ్ళా
అంటే దానికి నాకు మీనింగ్ అంటే దానికి అర్థాలున్నా తెలే కదాండి
ద దానికి తెలియదుండి నేను చెప్తా అయితే మీకు తెయక తెలియలేదండి తెలియకపోతే
చెప్పణ
దొంగలుడార్ నెల కుక్కలు మురిగిన అంటే అంటే ఒక పని జరిగి ఏదన్నా విషయం జరిగిన తర్వాత చాలాసేపటికి అంటే అది అది అని అనుకుంటారు కదా
ఆ
అట్లా అండి మీకు ఏమైనా తెలుసా అండి ఇంకా రాత్రాలు
ఇలీ అని త సత జ మాకు
అవునా నాకు తెలుసుడానికి గుర్తొస్తలేవండి అంటే కొన్ని ఉంటాయి కదా అసలు ఎదురు ముసలిమ కూడా అంటే పేసరపప్పు ఉండే పడుచ పిల్లమ్మా అన్నదా అంటాని అట్లాంటివి
మీరు మీరు కూడా బాగానే సత్రాలు ఇస్తారు కదండి
అది లేదండి నాకు రెండు మూడు తెలుసా అండి అంటే తెలుసుగాని అంత మర్చిపో పోయినండి
ఇంకోటి కూడా తెలిసా అండి నాకు గిది అదేనాండి పాత్రాలు
నాకు తెలుసు అంటే శాత్రమ్మకు అలా చెప్తాను నేను
కథలేఖ గాంధీద అవుతున్నాట
ఆ ఇంకా
ఏమ అంటారు నీ సంథింగ్ ఏమో అంటారు నాకు కూడా అంత ఐడియా లేదు గానీ
నాకు ఇంకొకటి ఇ కూడాడ తెలుసు నేనే ఆకులు నాకుతాను అంటడి నువ్ వచ్చి మూతులు నాకుతా అంట
ఓ వా మంచిగుందండి సాత్రం
చాలా బాగుంటదండి కొంత ఇది మా చేపే దగ్గర మీద చిన్నప్పుడు వేసేదండి
అవును
అంటే దీన్ని అంటే మా పెద్దక్కడన తంంటే చ చాలు చాలుా ఇకపోయ దానికికాడ అంటే ఆ పె ఆ పెట్టమనేది అన్నమాట నాకు
ఆ
పోతే ఏమన్నా అంటే పెద్ద కనకు చిన్నప్పుడు పైసలు ఇచ్చేద అనమాట అట్లాంటప్పుడు అన్నప్పుడున్నా ఇక వేద అనమాట
అవునను
అవునండి ఇట్లాంటి షాత్రాల నా మీద పెద్దక్కేస్తుంది ఇదిొ ఒకటే వేసేంది నా మీద
మీము సత్రలు వాలంటే మీరు ముసలిళ్ళు కావచ్చ అండి అంద
అవునండి నీ ముసల దాన్నే అండి
ఇలయిందండి మీకు
ముసల్మాాన్ నన్ను చెప్పిన కదాండి
అంట ముస్లా లో కూడా పెళ్ళ కా కా కొందరు వారు
ఆ చేసుకోలేదండి పెళ్ళి ఇంకా అంటే సంబంధం రాలేదండి
కామ్ ఉంటదండి ఆమెకి ఇంకా పెళ్లి ఇంకా పెళ్ళయ కలి అండి ఇంకానీ
అవునండి ఏం ఎందుకండి పెళ్ళి అంటే ఇప్పుడే కావాలండి కళ కళాశాలలో ఉన్నప్పుడే
అంటే కళాశాలలు ఉన్నప్పుడు అంటే ఒక ఆమెకు ఒక ఏజ్ అయిపోయిందండి ఒక ఫైస్ అనేది యాభై సంవత్సరాలు ఉంటది కాచ్చు
అవునా యాభై సంవత్సరాలు అయినా ఇప్పుడు చదువుకుంటుంద తను
లేదండి మాకు చదువు చెప్తారాని
చదువు చెప్తుందా
ఆ
డి అంటే తనకి తగ్గట్టు భర్త రావాలని ఎవరైనా అనుకుంటారు కదాండి దర కలేదేమో అందుకే చేసుకోలేదు కావచ్చు మీరు కూడా అట్లనే చూ ఎదురు చూడకండి. నాకు తగ్గట్టు ఇట్ల వస్తేనే చేసుకుంట అని. వచ్చి నోల్లని చేసుకోండి. ఎందుకంటే, మళ్ళీ అంటే అమ్మలాగ ముసలోళ్ళు కాక ముందుకే పెళ్లి చేసేసుకుంటే బెటరు కదండి.
అవునా ఓకే ఓకే అండి. సరే అండి. నేను మళ్ళీ చేస్తా బాయ్
మ్ సరే అండి. టాటా.
ఆ